హలో హలో
హలో ఒదినా హలో
హలో హలో ఆ వదినా ఆ ఒదిన హలో హలో హలో హలో హలో
ఆ హల్ అటెన్
ఆ వదిన హలో
ఊ
హలో ఆ చెప్పండి
ఆ
ఆ నాకు కూడా వినిపిస్తుంది చెప్పండి ఏంటన్న ఏం లేదండి మీరేం చేస్తున్నారు హలో
టీవీ యూసున
టీవీ యూస్
తిని కూసున్న
హలో హలో హలో హలో హలో హలో హలో హలో లో హలో
హలో
ఆ ఒదినా హలో హలో లో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఆ వదనా
ఆ
ఇన్నగిన వినబల్లె నా కూడా రసబ్ జా గాలే కదా
ఆ ఏం చేస్తున్నారు? ఏముంది వదినా ఏం లేదు చెప్పాలి మీరేనే
మీరు తీలోసమూ ఏ వస్తుంటారు
మ టీవి చుడట్లే టీవి అమ్మో టీవీ చుడట్లే
ఉహు అవునా నా సామి రంగ మూవీ వత్తంటే చూసినం, చూసావా నువ్వు మూవీ. అదే నాగార్జునది
ఆ చూసినామండి మీరు
నచ్చిందా నీకు మూవీ
ఆ బాగుంటది.
ఉహు ఎంత ఇయగలవు రేటింగ్ రివ్యూ ఎంత ఇస్తావు, ఎన్ని పాయింట్స్ ఇస్తావు.
అంటే
అంటే ఆ మూవీకి ఎన్ని పాయింట్స్ ఇస్తాయి, వన్ నుంచి టెన్ మధ్యలో
ఫైవ్ ఇయచ్చు.
ఫైవ్ స్టార్ ఇస్తారా
ఆ
ఆ ఓకే నికాంద లో ఏమైన్నా సాంగ్ తెలుసా సినిమాలో
అంటే చాలా రోజులు అవుతుందియి చూడాక చూసాను గాని అంత గుర్తులేదు.
అంతెలే నేను కూడా ఈ రోజు చూస్తున్నా చాలా రోజుల తర్వాత.
ఆ నేను మేము టీవి ఎక్కువ
చూడరు ఊ హు హు
అందుకనేే చూలే ఈ మధ్యలో చూసాను మూవీ గానీ సాంగ్స్ అంత గుర్తులేవు
అవునా
అవు
ఆ
మీరు చూసారా మూవీ సం
ఆ మూవీస్ చూస్తా చూసాను ఇప్పుడు కూడా వస్తుంది కొద్సేపు చూసాను మీరు ఫోన్ చేస్తా మీతో మాట్లాడుతున్నాం ఇప్పుడే అల్లరి నరిసి చనిపోయిండు
అనుభయింద
ఆ
హలా
అ ఊ వళ్ళలే నేను మా ఇంటికాడ నాలుగు బెండ చెట్లు పెట్టానండి
ఆ ఓకే అండి
ఆ బెండకలు కాస్తున్నాయండి
మంచి వస్తున్నాయా
ఆ కాస్తున్నాయండి వంకాయ చెట్టు పూ కూడా పెట్టానండి పువ్వు పూడకి ఇప్పుడు అవునండి అవును గింజర కొనుకొచ్చి పెట్టాను పది రూపా పల గింజ తీసుకొచ్చి పెట్టానండి
మంచి వస్తున్నాయాండి
ఆ ముంచి వస్తున్నాయండి
అవునండి అంట్లో పెంచుకోవడమే మంచిదండి ఇప్పుడు బయట మొ
ఇంకా నాలుగు చెట్లు పెట్టుకుంటే మంచిగా కర్రీ కూడా అవ్వదు
మొన్న పెట్టే బోయిందన్నా రంటా
పెట్టాలి గా ఇక్క స్టోరేజ్ లేదు ప్లస్ పెట్టడానికి కుండలు లేవు
ఎక్కడ పెట్టిన బ్యాగ్స్ ఐదా ఇంటికి ఈ బ్యాగ్స్ కదా
ఆ ఎళ్లే కాలనింటెంట పెట్టేసాను
కోతులు లెవ్వ అండి మరి
ఉన్నాయి ఉన్నాయి గానీ ఇయ్యాల బొచ్చుడు వచ్చినాయి గాని ఇంకే స్టార్ట్ అవ్వలేదు కదా వస్తే ఎట్లుంటాయి చూడాలి కొట్టుకోవాలి ఇప్పుడు ఇంటికానీ ఉంటాను కాబట్టి
నిన్న బి ఏగా పడతాయి అని మరి జాగ్రత్త మిమల్ని కరుస్తాయి
మాకు ధనియాలు కూడా ఏంటి కొత్తిమీర వేసానండి ధనియాలు కూడా కాస్తున్నాయి గింజలు వేస్తున్నాయి
హమ్
ఒక పది గింజలు వేస్ ఉండొచ్చు మిర్చి కూడా వేసానండి మిర్చి ఇంకా పూతకి రాలేదండి పెద్దగా వచ్చినాయి ఇప్పుడే ఆ
ఇంకాండీ హ్మ్ కింద ఇంట్లోనే పెంచుకోండి ఇంకా మీరు
ఆ అంత ముందుకు మెంతకు వేసానండి మెంతకు వేసాను కట్ జెస్త్ తను ఉండాను సూపర్గా ఉందండి మెంతాకు ఆ రోజ్ కూరా కానీ బెండకాయ ఏందో బెండకాయ్ యేవో పూవ్యూ పువ్వు పూయకుండా బెండకాయ కాస్తుంది
ఆనంది
ఆ అదేంటో బెండకాయ విచిత్రం రెండు కాసలు రెండు మూడు ఐదు ఏ ఆరు ఏడు ఏడు కాచాయండి
ఆహా
ఆహా ఏడు ఐదు ఏడు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది లక్షాయండి ఇప్పుడే చిన్నయండి ఒక ఇంచు మంద వెలిసిన అంతే
ఆహా ఇప్పుడు వ స్న్యను
మంచంచి మందం గోరు మందం వస్తున్నాయండి పులిస్కి అయితేయి పెద్దగా అయితే
ఇ
పుల్సుకియితే ర ఇతికి త్రిషు వా్ వా నా పోష లు మీికే తన మీందే య చెషట్ సరికి అది వంకా చెట్టు కూడా పూత పూస్తుంది తెల్ల వంకాయండి గ్రీన్ కలర్ వంకాయ అవును
ఓకే అండి అవి బానే ఉంటాయి
హ చూడాలి నాకు ఇష్టం ఇలా మండలం పెట్టడం కానీ సరిగగా సరిగగా ఇంకైనా ప్లేస్ లేదు మట్టి లేదు కుండ లేవు బజెట్లీ
పరిస్థితి ప్లేస్ ఉంది కాని కోతులు రావండి మాకు మంచిగా కరెంట్ కది పెట్టిచ్చ ఇళ్ళలు ఇంటి చుట్టూ
ఆహా ఫెన్సింగ్ పెట్టి చిల్లు చి చి
కోవాలి ఇంగ కుందులు ఆ అయి కొనుకచ్చు ఇన్నిఈ
ధనియాలు అన్నగ పాలకూర మెన్ ఉప్పు ఆకుకూర లేసుకోవచ్చు మంచిగా ఎందుకంటే ఆకుకూరలు తొందర్ గా ఇస్తాయి కావట్టి
అదే వాళ్ళు తీసుకొచ్చి మంచిగా పెట్టాలి ఎందుకంటే కోతులు రావు కాట్టి పెంచుకోవాలి మంచిగా ఎప్పుడో ఒకటి వస్తుంది కోతి గాని ఇ ఆ పై నుండి వస్తుంది
ఉ ఏమైంది ఆన్లైన్ లో టూ సెవెంటీ పెడితే రెండు పెద్ద షీట్స్ వస్ పె అందులో మంచిగా నాలుగు ఐదు వంకాయ చెట్లు వెట్టినం అనుకో
ఉ పెట్టాలే
అవ ఉ గార్బేజ్ బ్యాగ్స్ అన్ టోసునే
ఉ
అందులో బెట్టుకోవచ్చు నేను రెండు ఆర్డర్ బెట్టాను రెండి ఇట్లా వంకాయ చెట్లు ఒకదాంట్ల బెండకాయ చెట్లు ఒకదాంట్ల వెట్ ఈ మధ్యల ధనియాలు ఏద్దాం అంటే కోనుకోస్తా లేను ధనియాలు ఎత్
మనీ ప్లాంట్ గుడా బెట్టాపేలు మనీ ప్లాంట్
ఒక ఏంటిది బిర్సేస్ తా ఉంటే అందులో బెట్టేసా పెట్టేసి కిచెన్ కిచెన్ వెనకాల కిటికి ను ఉంటే కిటిక్
మంచిగా ఉంటంది అని ఆ మట్టిల వద్దు వాటర్లోనే మంచిగా వస్తది
ఆ వాటర్ లో నే వస్తాయి అని
ఉ మాకు ఇక్కడ లేదు పెడుదాం అంటే మనీ ప్లాంట్ తానా
అయ్యో ఇంటికని నుంచి తెచ్చుకోపోయినావు
తెచ్చుకోవాలి దగ్గరున్నయా లేవుగా తామన్
మా ఇంటి ముందుంది
ఆ ఓకే మూలక్ గదా
మ్మ్
ఆ తీసకరావాలి ఇస్ సరి పోయినప్పుడు దీస్ కొస్తా ఎవరు చూడకుండా తీసుకురావాలట కదా
అవునా
ఆ అసలే దేవాలండే కానీ ఇంగా మా ఊనండి అప్పుడు చౌటుప్పల్ లో ఉన్నప్ పుడు హ ఇంగా తీసుకపోరా వస్తుది అంటే మంచిగ వొచ్చింది వాటర్ల పెడ్త్ తనే మంచిగా వచ్చింది మట్లో పెడితే తెచ్చిపోయిందిగ
ఉ ఊ వాటర్లోనే ఎయ్యాలి
మాటర్ లేసి టీ వీ దగ్గర ఇక్కడ పెడితే బావుంటది
ఆ వాటర్ ఏయాలి ఇగ అప్పుడప్పుడు స్ప్రే బాట్ టిల్ తొట్టి వి స్ప్రే
అం వాటర్ కూడా మార్చాలి అ డెప్పుడు
ఊ
ఆ అంతే అప్పుడు పెంచిలి బాగ్
ఇంకా కొన్ని స్పైడర్ చెట్ అన్నాది ఇండోర్ ప్లాంట్స్ గుతాయి అవి కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ప్లేస్ ఉంటే మాకు పిల్లలు ఉంచరు కాబట్టి పెట్టేటట్లు లేదు
బయట కూడా పెట్టేసు బయట కూడా బానే ఉంది ప్లేస్
ఇండోర్ ప్లేస్ ఇండోర్ అంటే
ఇది గోడఖ్యాతకి ఇవ్వడ ద డెకరేషన్ లాగా బాగుంటాయి చూడాలి ఆన్లైన్ లో వెతకాలి
నేను కూడా ఒక రోస్ రోస్ ఫ్లవర్ చెట్టు తేవాలండి కుంటున్నా
ఆ ఓ మాకు చాలా ఉన్నాయి మా కింద మా ఓనర్ ఓనర్వాల్లకి
ఉ హ ఎల్లో కలర్ అంటే ఇష్టం నాకు
ఎల్లో ఉంది లైట్ పింక్ ఉంది తిక్ పింక్ ఉంది రెడ్ రెడ్ కూడాంది
రెడ్ అండ్ ఎల్లో ఇష్టం నాకు
అగని తెంపని వర ఉ అసలుదంబనేయా ఫ్లావర్స్ నిదంబనీ ఉ
ఆహ
ఇంకేం వన్ యియర్
ఆహా
ఇంకా ఇంకా
ఆ సరే
తం